ఓ హలో ఆ ఏం జేస్త్నార్? హలో హలో ఆ ఏం చేస్త్నావట్న?
ఏం చేయ్యట్లా
ఏం చేస్తున్నావ్ ఉమ్
నువ్వేం చేస్తున్నావ్?
ఏం టిఫ్ను నేనేం చేస్తున్నా ఏం లేదు ఖాళీయే ఖాళీగానే ఉన్నా ఉమ్
ఉమ్
ఖాళీగానే ఉన్నా ఏం కూర
కూరయింది రసం పెట్ అవ్
ఏదైనా ఊరెళ్ళొచ్చావా
ఊమ్ ఎల్లామ్
ఉమ్
అవునండి
ఆ బాగానే ఉన్నారా ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళు
ఆ బానే ఉన్నారు వెళ్ళలేదా మీక్కయి పిల్ ల్చింది అన్నావ్ గా హైదరాబాద్
పిలిచింది వెళ్లలా తను మళ్ళీ తను పనులో బిజీ ఉంటుంది నేను వెళ్తేఇంకేం చేయను వెళ్లాలా ఉమ్ వెళ్ళాల్నే ఆ కానీ అది ఇంట్లో పనులు ఉన్నాయి కదా పొలం పొనులు అయిపోన్ని అయిపోతే అప్పు డెళ్తా కుదుతే
ఉమ్ అంతేలే ఇంట్లో పనై
అన్ దే అదే ఆదికేల్నా ఏం చేసేదిలేదు క్క కాలియే ఏడా అంతే ఆడికేల్నా ఏదైతే ఫలం వళ్ళు ఏదైతే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మాట్లాడుకోవచ్చు అలాంటే ఎవరు తెలి తెలీదు ఎవరితో మాట్లాడాలో తెలీదు ఇంకాడా ఉ
ఇవాళ క్లాస్ ఉంద అనుకుంటా ఏంటో
క్లాసు ఉందనుకు నేను చూల్లా ఇంకా గ్రూప్ లో ఉందేమో
క్లాసొచ్చి ఉందిఇవాల
ఏమో నేన్ చూల్లా అయినా వాళ్ళ ఏం చెప్ ఆ వాళ్ళైనా ఏం చెప్ తారు అంత ఇక సరిగా చెప్పట్లేదు అంత ఇగా
అవును మొత్తం ఇంగ్లీష్ లో చెప్తారు ఒకసారి బేసిక్స్ చెప్పకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోతున్నారు సార్ వోళ్ళు
ఉమ్ నాక్ సిగనల్స్ అందట్లే ఎవరు అటెండ్ అవుతున్నారు ఎవరు అటెండ్ ఎవురోవరు తెలీలే
ఉమ్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ అందరికి కలిసేమో మనకి అర్థం కాలేదంట ఫస్ట్ ఏం చేస్తారో ఏమో వాళ్ళందరూ
అప్పుడు మెసేజ్లు వస్తా ఉంటాయి అర్థం కాలేదు ఏం చేసారు అడగకుండా అని ఇక మన సారోల్లే మనక్ ఇస్తారు
మేడం మేమో మా మెంటర్ మేడం తిరగడమే సరిపోతాది
ఆహా ఆ మా మెంటారు మంచిదే లే కొంచెం అంతకు ముందు మెంటార్ బా కొంచెం క్లోజ్గా ఉండేది ఆ
ఆ
వేర ఆ అదేగదా అయిన ఇప్పుడు వత్తదంట గా అయ్యా ఉ ఇప్పుడు రాదులే వేరే వాళ్ళు వేస్తారేమో
అవును ఎందుకంటే ఢిల్లీ అలా తిరుగుతున్నారు గ మేడం
ఆ
మొన్నా స్టేటస్ పెడితే చూసా నేను కూడా
ఆహా అయినా తెలిసి తెలిసి ఎట్టా ఉంది అసల
ఆ మూను ఏందో మేడం వాళ్ళు ఒక రకంగా ఉన్నారు ఆ మేడం మాములుగానే బాగుండద్దవును అని మనసలు దిగినప్పుడు బానే ఉన్నారు నేని
ఆ ఆ
ఉ
ఆమెందో ఆ ఫ్రాగ్ ఏందో మరి ఫ్రాక్ ఏసుకుంది అదొటి ఆ
బాలేదు అది అసలే
ఉ
ముందర ఉన్నాడు
ఆ అంతకు ముందు మెంటార్ అయితే మంచిగా ఉండేది అంటే ఇలా చేయండి ఇలా ఉంటది
అవును ఈయనికి ఏమో ఆటిట్యూడ్ ఎక్కువ ఏమనా టే నేను వాళ్ళు నాలాంటి అన్నట్టు ఉంటారు
ఆ మీరు అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసు కాపోతే మేమేం చేస్తాము అని అంటారు అళలా అంటారు
పోదు మే నాకి చిన్నప్పుడే
ఆ మేడం గారు ఊరెళ్ళారు
ఆ ఎల్లారుగా చూసా స్టేటస్ పెడితే చూసాను నేను కూడా
ఆ తెల్లపోడంది ఆ తిరుపతి వెళ్లారు మామూలుగా దిగట్లేదు ఫోటోలు ఆ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీలు ఇదరుదు ఉ వాళ్ళ పనే బాగుంది చక్కగా
అవునా ఉదయ్ కూడా ఎల్లిపోయింది వాళ్ళు
ఆహా ఆ పిల్లంటు చూసు కొని ఆ మేడమ్స్
ఉ
అదే కదా అంతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే ఫ్రీయానే వెళ్దొచ్చులే ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కావాలిగా ముందు ఉ ఇంట్లో వాళ్ళ పర్మిష్
సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు కూడా
ఆ బాగా ఎంజాయ్ చేతున్నారులే
మనం ఇంట్లో ఉండి తుపసి మొహల్లా కూర్చున్నా
ఆ కాదు ఇక ఏదో ఒక ఇంట్లో పనులు సరిపోతున్నాయి
హు మేము మేము పొలం వెళ్తూ నేనేమో ఇటు వెళ్తూ ఉంటా
మనిద్దరి పనులు ఇంతేలే
ఏం చేస్తుంది ఇదే కూలీ పనులు అయిపోయినాయి నాగుడు
ఆ
ఎనిమిది గంట్లు నాలుగు గంట్లు జర్నీ
ఆ జర్నీ ఎక్కువైపోతుంది జర్నీ చేయాలంటే స లోప్ప ఉంటాయమ్మో
వడు అసలు నిద్ర కూడా వతుంది నాకు అసలు
ఆ నిదర్ సాల్దు మళ్లి అంత సేపు జర్నీ చేసాక అప్పుడేమొ నిద్రొతది మళ్ళీ పడుకునే టైం లా నిదుర రాదు
అవును
మ్ మ్ చాలా ఓపిక కావాలి బలం ఉండాలి జర్నీ చేయ్యాలన్నా
మ్ నువ్ చేస్తావ్ గా ర్ టి సి బస్సు ప్రయాణం
అబ్బ ఆర్పిసి అమ్మో ఏంద అ బస్లు ఎందో ఎంత మంది జన నాలు ఉంటున్నారు ఎండకాలం అయినా కూడా ఉంటున్నారే
కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఉండిద్ది మనకి
ఓ
ఫ్రీ బస్సు పెట్టిన కన్నుంచి మరినమ్మ చాలా మంది అవుతున్నారు అసల్ అమ్మాయిలే ఎక్కువున్నారు
అమ్మాయిలు ఎకుంటున్నారు అంటే ఆంటీ ఎకుంటున్నారు అమ్మాయిలు కాదు
ఆ అవున వును వాళ్ళ ఏం అసలు వాళ్ళకి శికార్లు ఎక్కువ చేయలి తగడం లోనే ఉన్నారుా పద్దాక మళ్ళి సర్దుకుంటారా అలా కూడా సర్దుకోరు త్రీ సీట్స్ త్రి పర్సన్స్ కూర్చున్నా సీట్ కూడా ఇద్దరు కూర్చున్నారు మ్
అ అలాంటి వాళ్ళు వస్తున్నారు అలాంటి పర్సనాలిటీ వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం ప్లేస్ ఇస్తె కూసుంటిమీ
ఆ డ్రై డ్రైవర్ కేమో ఎస్
స్టాప్ల అప్పట్లే సఫర్ అయ్యేది మనం మ్ వాళ్ళకేం తెలుస్తుంది మన బాధ మ్ వాళ్ళకు తెలిస్తె కద మన బాధ
అ
మ్ ఆ మళ్ళీ వర్షాకాలం లో ఓక రోజు ఓతావ్ ఒక రోజు రావు
అవును ఆ బస్సులో రావడమే అంతంత మాత్రం అంటే రష్ గా ఉంటుంది
ఆ
కొంత బస్సులు ఎక్కువ ఉంటే బాగుండే
మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఆటు సైడ్
మ్
అదే కదా తీసేస్తె బాగుండు మంచిగుంటాయ్
అవును మాకు అలానే అనిపిచ్చిద్ది
దిగి రావచ్చు
పెట్టి నా ఒక లిమిట్ లో వెళ్ళాలి వాళ్ళు మరీ అసలు చాలా మంది వస్తున్నారు ఇప్పుడు ఒక ఆంటి వచ్చిందంటే ఆమె వెనకాల ఇంకో ఆంటి వస్తుంది
ఆ లిమిట్లో ఉండదు ఎదో ఒకటి చేసుకోవాలి
వాళ్ళ కో త్ తయా నుంచి వస్ ఉన్నాయేమొ అమ్మ మేము రోజు కాలేజ్కి వెళ్ళేటప్పటికే మన ఓపిక పోతుంది
ఒ కమ్మ ముసళ్ళమ్మ కద లేసి ప్లేస్ ఇవ్వవమ్మ అంటారు మనల్ని కూడ మన ఇంటికెళ్తే ఎందుకు తొందరగా ఎక్కుతారా అంటే బస్ తొందరగా ఎక్కారు దిగుతారా అంటే దిగరు
మెల్లగా దిగుతారమ్మ ముసలుళ్ళు సరే వాళ్ళు దిగిన తర్వాత మేము దిగిన తర్వాత దిగుతాం అను కోరు మా కన్నా ముందే
మళ్ ఈ టై మంగ్స్ మార్చారు టైమింగ్ రావాలి టైం కళ్ళాల టైం కి వెళ్లితే వదలరు టై మ్ ఇంకైతే రావాలంటే అరక నిమిషాలు నైతేయినే ఉరుకోవట్ల
బయటె నిల పెడుతున్నారు
హ
ఎంత ఒక నిమిషం లేట్ అయితే అరగంటలు నిలబెడుతున్నారు ఒక క్లాస్ అయిపోతుదాడా
ఆ ఏందోనమ్మాచ్చి అంతకు ముందోలే పోన్నారు వాళ్ళు వచ్చిన కంచి అంతే
ఏమోలే ఒక కొన్ని రోజులు చదివితే అయిపోయిద్ది మన కాలేజ్ ఇంకా
అ ఈ వీక్ లోనే ఎట్టాగొట్ట మనం ఇంకా ఎట్టోగొట్ట ఏమేం నేచుకున్నాంటడి ఆ అదే కదా
మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏమో ఇలా ఉన్నాయి నేర్చుకోవడానికి మనీ ఉంట
ఇప్పుడు ఆడైనా నేర్చుకోవాలంటే ఇప్పుడు డబ్బు పెట్టి నేర్చుకోవటమే
మరి కోర్స్ నేర్చుకోవాలంటే ముప్పై వేలు కావాలి ముప్పై వేలు కావాలి మా అమ్ముళ్ళు చూస్తే మామ్మలే ఏమో ఇవ్వలేరు
ఉ అసలు ఇవరు ముందు అందుకాని ఎందుకు ఇంక చదివటం అంటారు ఇంట కూర్చోండి అంటారు ఇంట్లె ఎంత చదువు చదువుకొని ఇంట్లో కూర్చోలంటే ఏలా అనిపితది అసలు మనకన్నా పక్కిట్ వాళ్ళు కన్ను వేస్తా ఉంటది మన ఇంటి మీద వాళ్ళు ఆ పిల్ల అట్లాంటిది ఈ పిల్ల ఎట్లాంటిదని
మ్మ్
సరేనా హీనా
సరే బాయ్
బాయ్